హలో హలో ఏం చేస్తానావ్ అక్కా ఏం జేత్తానావ్
ఏం లేదురా ఈ కాలేజీకి పోయొద్దాం అన్ చూత్తాన్నా
అవునా ఎందుకు
కాలేజీల చిన్న పనున్నది
ఆ
పోదామా అని చూత్తానా గాని ఇక ఈరోజు పక్కన మా అక్క వాళ్ళు దేవుని పెట్టుకుంటారు అడికి రమ్మని చెప్పి పోయింది మా అమ్మిప్పుడు మా అమ్మిప్పుడు ఫోన్ చేసి కేమో కాలేజీ కి పోకు ఏం పోకు స్నానం చేసి అక్కడికే పో మళ్ళ అక్కేమనుకుంటాదని చెప్పింది
పని చేసుకోవా మరి
ఇప్పుడేం చేస్తా పని అయిపోయింది పొద్దటి పని
అవునా ఏం కూర
ఈరోజు చికెన్ ను పోవట్లే కాలేజ్ నువ్వు పోవట్లే కాలేజ్కి
ఏడా పోట్లే సెమిస్టర్స్ కే పోత
కో మీకు డిగ్రీ రేం డైలీగా పోయినా నువ్ ఎందుకు పోవట్లు
మాది గవర్నమెంట్ కాలేజ్
గవర్నమెంట్ కాలేజ్ అయితే పోవద్దా కాలేజ్ కి పోవద్దని ఏమైనా రూల్స్ పెట్టిర్రా మీ సార్ వాళ్ళు
అదేం లేదు గాని పోవట్లే ఇంటర్నల్ అసైన్మెంట్స్ రాసి ఇంటర్నల్స్ కి అటెండ్ అయి సెమిస్టర్స్ కి పోతాన్నా
ఎందుకట్ల
నాకు బ్యాలెన్స్ ఆగదని ఇగ నాన్న వాళ్ళు వద్దన్నారు
మరి ఆటోకి పోవచ్చు కదా
ఆటో కి అట్లాస్ట్ కి పోవాలే ఈ బస్ స్టాండ్ దగ్గర దిగి బస్ స్టాండ్ కాడ మళ్ళ ఎక్కి మళ్ళ దిగి అక్కడ లాస్ట్ కి ఎన్టీఆర్ స్టేడియం దగ్గర పూసపేలి రూట్ కి
మెటీరియల్స్ కొనుక్కుంటాన్న్
నీకు ఇంట్రెస్ట్ ఉంటే పోవచు దండెంవుంది
మెటీరియల్స్ కొనుక్కున్నా ఎక్కువ రారు మొత్తం బాయ్సే
ఆహా అంత కొంచం మీకి ఉండదా
ఆ అందుకోసమే
నేను అమ్మకుండ పోదాం అనుకు మన యూనివర్సిటీ కి
ఆ
ఏ పోదాం అనుకున్నా కాని ఇయాలపోవట్లే రేపు పోవాల రేపు అయితే మరి మళ్ళ సోమవారం అయిదు
అవున
అ మీ అక్క పోతానన్నది పోయిందా
యేడికి
కాలేజీ పోతాన్నది నాతోటి
పోల అమే కూడా
పోలేద
ఇంట్ల పే ఇంట్ల అవి బట్టల కింద పేప్ పర్స్ పేపర్స్ చేంజ్ చేతం ఇగ సెల్ఫ్ లల్ల సెల్ఫ్ లల్ల బట్టలు గిట్ల తీసి మళ్ళా కొత్త పేపర్లు ఏతం
ఈరోజు శుక్రవారం గద ఇల్లు గిట్ల దులుపుపోదు కదా
ఏం బట్టల కాడక ఇల్లు మొత్తం ఇక చీపిరీ తొటి ధూళిపేది రేపు
ఇప్పుడు పేపర్స్ తీసేసి నిర్మల్ కానీ మళ్ళీ డస్ట్ పడుతుంది
కాదు కటన్ కడతాం మరి రేపు ఒక్క రోజు అన్ని చేసుకోవాలంటే ఇబ్బంది అయిది మా అమ్మ తిడతది ఇంటికాడ ఉండేం ఏంచేస్తార్ అవి కూడా చేయలేకపోయరంటే చెత్త పడుతది అంటే ఏదన్నా కడితే అయిపోయి పడదు కదా అంటది మళ్ళా
అంతేగ మల్ల అంత గలీజ్ గలీజ్ అయితునా అంటానా దులుపు తంటే బట్టలకి బడుతుదనీ
ఏవన్నా లుంగి గిట్లా ఏమన్నా య్యొచ్చు ఎందుకు ఇంటికనే ఉంటరు కానీ ఏం చేయరుని మళ్ళీ అంటది అందుకోసమే పేపర్లు లేవు న్యూస్ పేపర్లు తేవాలని చుత్తన ఎడతెవల్నో తెలివట్లేదు
అవును ఒక పని చెయండి అయితే పేపర్స్ మార్చి ఒకటి మీ మమ్మీ కట్టుకొని శారీ ఉంటది కదా
అదే
ఆ శారీని డబుల్ ఏసీ కట్టి బట్టల్ దగ్గర పైనట్లో పెట్టండి బస్ ఏంబడదు శారీ మీద బడితే ఇఆ శారీ పిన్డేస్తే అయిపోతుంది
మ్ అందుకోసం ఇగ అదే జేత్తాం.
ఎందుకు
అన్నొక్క రోజేగా అన్నొక్క రోజే కావాలంటే కావు మళ్ళా మేమ్ మామిడి చెట్టుకాడ గూర్చోవాలే.
అది గూడా కరెక్టేలే
అడగూసులే లేకుంటే అడగుస్ కునేది లేకుంటే ఎప్పుడైనా చేస్కునేటోళ్ళు
ఓ ఆడ గూర్సు ఈడ గూర్చునేది లేకుంటే మంచిగా పాటలు హోమ్ థియేటర్ పెట్టుకొని ఇను గుంట చెత్తావ్
మధ్యానం టైం లోనే జేస్కోవాలి మీరు, మీరు మధ్యానమే చేస్కోవాలి ఏమైనా పనుంటే
ఎండకి కోతులెళ్ళవు అప్పుడే చేస్కోవాలె లేకపోతే మా అక్కనీడ కూస్ నువెట్టయినా నేను బోయ్ చేప్త
అంతేగా ఒకరా పనే ఒకరూ ఈ పని చేస్కోవాలె
రెండు కోతులకు పొట్టలు లేవు అందుకోసం దుల్ దులిపి, పెడితే కతం ఎంతసేపు గట్టిగా పని చేస్తే వన్ అవర్ కూడా పడాతాయో పట్టవో
అంతేనా
అంతే
ఏమయ్యా నేన్ అంతేనా మేము చేస్తామ్గాని ఒక్కరో డస్కులు గిట్లే ఆపి ఉంది డెస్క్ లు గిట్లా క్లీన్ చేసినావా
ఆ ఏలా పొద్దిగాలా క్లీన్ జేసినా మేనయ్యా అల్లా ఏమేమిన్నా మా మమమ్మీ తిరతది మొదులు పెట్టి అప్పుడు చెయొచ్చుగా, లేకపోతే ఇంటికాడున్నప్పుడు చెయ్య చ్చుగా అన్ తిడతది ఆమన్నది గూడ కరె మరేమో
మిరి తావ ఎం జుతారు
సుమే ఆ అమ్మన్నది గూడ కరెక్టే ఏ ఉత్తిగుండే బలదేదో తాప్కు పని జేస్కుంటే అయ్ పోద్ది అదే ఒక్కసారే అన్ని పన్లు గావాలంటే ఇబ్బందయ్యిద్ది.
అవును ఆ కిచెన్ తులిపిర్రా?
ఆ నేన్ నిన్ననే దుల్పిన అయిపోయింది కిచెన్ పనయిపోయింది గానీ ఇంకొంచెం ఉంది.
అయినా మీకు కొత్ తిలు కదా
కొత్తిల్లే అనగాని ఇగా ఫస్ట్ పండగ ఫై సంవత్సరంలా దులుపుకోకుంటె ఎట్లుంటది
దులుపుకోవాలే
ఎంత కొత్తిలైనా స్విట్జల మీద పడే డెస్ట్ పడతానే ఉంటది
అవును మీ ఇల్లు వెనకాల రూమ్ ఉందంటగా రెంట్కిచిర్రు ట గదా ఎవరుంటారు
ఎవరుండట్లే ఖాళీ జేపిచ్చినం
ఎందుకు?
వాళ్ళు నీటిగా ఉండించట్లే ఊకట్లేరు చెయ్యట్లేరు అందుకోసమే ఖాళీ జేపిచ్చినా
హ్మ్ మాకు తెలిసిన వాళ్ళు ఉంటార ఇస్తరా మరి
ఇయ్యదిగా ఎవరికి ఇయ్యం మాకే సామాన్ పెట్టుకుంటాం కుండలు గిట్లా ఉండేటి అవి పెడతాం
ఈయరా అయితే
మా నాన్న దిట్టిండు అసలు ఇల్లు ఎవరికైనా ఎవరైనా వచ్చి అడిగితే ఇయ్యర అని చెప్పరు డైరెక్ట్ అన్నాడు
మా దెలిసినోళ్ళు ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఉంటామని అడిగిర్రు
ఇంగా వేరేటోళ్ళకి ఇత్తే అంతే ఇల్లంతా మన ఇల్లా అన్నట్టు జూత్తారు మన ఇల్లు అయితే నీటి చేసుకుంటాం మన ఇల్లు కాదు గా అన్నట్టు తింటారు ఉంటారు పంటారు పోతారు గంతే
వాళ్ళు మంచిగా నీ వాళ్ళు వాళ్ నీటిగానే ఉంచుతార రా
ఏమో మరి ఇగా మా డాడ్ అయితే ఎవ్వరికి ఈయనన్నాడు ఇగా ఆయనిష్టమే మా ఇష్టం
అంతేనా ఒకసారి అడుగుదామని చూస్తానా మీ డాడీకి ఫోన్ చేసి
నాకు మొన్న అయితే చెప్పిండ ఎవరనా వచ్చి అడుగితే ఈయనని చెప్పు అన్నాడు.
అయితే వాళ్ళని వేరే ఏళ్ళు చూసుకోమని చెప్తాంది
చెప్పు
ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలు తమన్ అడిగిరు
అవునా
హ్మ్ మ్
ఎవ్వరైనా అంతే కొత్త ఏమంటారు మన ఇల్లు కాదు కదా అన్నట్టే ఊక్కోరు, చెయ్యరు, కనీసం బూడిది గూడెత్తలే వాళ్ళయితే.
ఇదో వాళ్ళు పక్కన వేరే ఇల్లు ఉందంట కద. వాళ్ళు వేరే దగ్గర ఉంటారట గదా వాళ్ళు కూడా ఇయ్యరా
వాళ్ళు కూడా ఇయానన్నారు. ఇయానంటేనే వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. సరే చుట్టాలు కదా తెలిసినోళ్ళు కదా అని పిలితే గలీజు చిరు
అంటే క్లీన్గా క్లీన్ చేయలేదా మొత్తం ఊడవలేదంట కాద
ఉహు
హ్మ్
ఊడవలే చెయలే ఏం చెయ్యలే గలీజుగుంచారు. మా డాడీకి నచ్చలే
నీట్ గు ఉండాలి గానీ ఆమె చదువుకున్నామే కదరా మంచిగానే కొన్ని జాబ్ కూడా చేసినా అన్నది.
ఉ ఆ జాబ్ చేసింది అయితే అట్లుంటదా ఆ జాబ్ చేసింది అయితే అట్లుంటదా
ఆ కాదు ఇద్దరు చిన్న పిల్లలే గద పెద్దోళ్ళు అన్నట్టు కూడ కాదు
కానీ ఆమె జాబ్ చేసినట్టు ఉంటద అట్లా చూత్తే ఆవె పైకి చెప్తాందా అర్థం కాదు ఇట్లా చెప్తుందా అర్థం కా ఆ పోరగాళ్లు కూడా అట్లనే ఉంటరు
మొత్తం ఆగం ఆగం చేసిరా మరి ఎవరు క్లీన్ చేసిర్రల్ల
నేను మా అక్క క్లీన్ చేసుకున్నాం
నార్మల్ చెత్తుల్ ఉన్నదేమో
టూ డేస్ చేసిన
త గలీజు ఉంచిరా
ఎత్తలేదంటే
మూడు నెల్ల కాంచి
ఎత్తలే ఎత్తకుండా ఉంటేనే మా డాడి ఇగా వెళ్ళి పోండి అన వాళ్ళొచ్చడు వల్ల వాళ్ళు పొయ్యి అంట పెట్టి పొయ్యిని చల్లారిపోకపోవడం వల్ల మాకు మాడికాయ కూడా దెబ్బతిన్నది ఈసారి
ఓప్పుగాబాదినాడు ఏంది పొగ వాడితే మామిడికాయలు రాలిపోతయి పూత ఉండదు మామిడికాయ ఉండదు
ఆ
మీరేమనలేదా మరి ఇంతది
ఇంగేమనలే ఇంగేమనలే మా క్యాస్ వాళ్ళని ఏమనలే
ఆ సో అప్పుడు బానే ఇచ్చిర్రు మీరు వాళ్లకి
మేము చిన్న పిల్లగాలు కదా అని నేను మా అమ్మంటికి ఇచ్చిడు మా డాడీ
మా నాన్న అన్నాడు నాతోటి వాళ్ళకు వాళ్ళకు పడనే పడదు వాళ్ళకు బాగానే ఇల్లు ఇచ్చిరు వీళ్ళు అని అన్నాడు
ఆ సరే చిన్న పిల్లలుగా సరే చిన్న పిల్లలు కదా అని ఇచ్చింది మా అమ్మ వాళ్ళు గలీజ్ గా ఉంచారు వాళ్ళ కర్మ వాళ్ళకు
అయ్యో పాపంమాటం అయ్య పాపంమాట మనగ పాపం అంటతు ఉంటది
అంతేగా
సారే లేరా మరి
ఏం చేతనావ్
నాకు వేరే కాల్ వస్తాంది నేను మల్లచెస్తా క
ఒక్క నిమిషం